ఆహ్ హలో అండి
బాగున్నార అండి
ఆహ్ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
హామ్ బాగున్నాం
ఇంకేంటి విశేషాలు అందరికి సెలవులు ఇప్పుడు ఎక్కడికి ట్రిప్ వెళ్ళాల అనుకోలేదా
ట్రిప్ లేదు ఇక్కడ కొంచెం తోటలో పని ఎక్కువ ఉంది
అవునా
ఎక్కువ పనిన్న వరకు రోజుకి ఇరవై మంది అలా కూలోళ్లు వస్త ఉన్నారు పని ఈ ఈరోజు కొంచెం రెస్ట్. కొంచెం వాళ్ళు కులోళ్లు సరిపోక రాలేదు మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పని ఉంది తోటలో అందుకే ఈరోజు కాల్ చేస్తే ఊరికే.
ఆ ఏం పంటలు పెట్టినారండి మీరు
ఇప్పుడు అరటి పెట్టినాము రీసెంట్గా ఇప్పుడు మామూలుగా ఎండకాలం కదా ఎరువు అంతా తోలిచ్చినాము.
ఆహ్
కి మామూలుగా పైన ఈతాకు పెడతాం ఇప్పుడు ఎండలు ఎక్కువ కదా ఆహ్ మొక్కలుకి ఏం ఎఫెక్ట్ కాకుండా ఎండల్ వల్ల.
అవునులే
అందుకు పైన మొత్తం ప్రతి చెట్టుకి రెండు మూడు ఈతాకులు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఈతాకు పెడితే కొంచెం బాగుంటుంది.
ఆ ఆ చెట్టు చిన్న మొక్క ఒక కావట్టి టి ప్రొటెక్షన్ కోసం చుట్టూ కారం పెడతారా ఈత మొక్కలుే ఓకే ఇంకేమండి అరచట్లు ఒకటైనా ఇంకేం పెట్టలేదా
హమ్ చిన్నా చెట్లు ఉన్నాయి దానిక అంత పని లేదు అవి పెద్దవి ఇంకా రి చెట్లకి కొంచెం పని ఎక్కువ ఇప్పుడు మొన్న వరకు అంతా ఎరువుకి అయింది రెండు మూడు లక్షల వరకు దగ్గర దగ్గర
అవునండి ఏదో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా అందుకి అది అరటి పంట ఏదో తక్కువ అవుతుంది ఆ తక్కువ రేట్ అయ్యింది అని మాట్లాడుకుంటున్నారు మరేలా ఉంది
రేట్లు అంటే పంట అంటే మావి మొక్కలు ఇప్పుడు మాకి దాన్ని ఏమంటారు మాకు ఇప్పుడు పంట లేదు ఇంకా ఊరికిే పెట్టామంతే
అవునా
కాయడం ఒక వన్ ఇయర్ అవుతుంది అవి పెద్దగయ్యి సరుకు వచ్చి పంపించినప్పటికి అప్పటికి రేట్ ఎలా ఉంటుందో చెప్పలేము మనం
అవునవునులే ఇప్పుడున్నదైతే ఇంత ముందుంత మొత్తం టెన్ ఫ ట్వంటీ థర్టీ థౌసండ్
ఆ అప్పుడు వరకు బాగుంది రేట్లంతా గ్యాస్ ప్రాబ్లము అంతా మనకి ఆగిపోయినాయి పంటలు మనకి ఇప్పుడు మేము ఇంకా ఇప్పుడు పెట్టినాము కాబట్టి అంత ఎఫెక్ట్ చూపలేదు టమోటాలు ఉన్నాది బానే ఉంది రేట్ అట్
ఆహా టమోటా ట్టా ఓకే
అది బాగానే వచ్చింది ఇప్పుడు కొంచెం మన కోత అయిపోయింది లాస్ట్ వారం మళ్ళీ ఉంది నెక్స్ట్ మంత్ లో
ఏం పంటలు పెడతారండి మీ ఊరు సైడ్ ఎక్కువ
ఎక్కువ అంటే అరటి ఇవి బత్తాయి చినాకాయలు అంటారు
ఆ
ఇంకా మామిడికాయలు టమోటా
అ మా సైడ్ ఎక్కువ ఎక్కువ అంటే మొక్కజొన్న పెడతారు టమోటా ఎక్కువ పెడతారు ఇంకా మాం చెట్లు కూడా పెడతారు అంటే ఇప్పుడు మామి చెట్లు ఉన్నాయి చాలా మందికి ఎందుకంటే అక్కడ అప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఆర్డిటీ వాళ్ళు ఆ అంటే వీళ్ళకి ఇట్లా రైతులకి అంటే ఎవరికైతే వాళ్ళు పంటలు పెట్టుకోవడానికి చాత కాదు అలాంటి వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసి వాళ్ళ పంట మొత్తం పెట్టిచ్చేసి ఒక టటు టూ త్రీ ఇయర్స్ ప్రాఫిట్ అంతా వాళ్ళే తీసేసుకుంటారు అది
మళ్ళీ మన మనకుంటుందా
తర్వాత ఇంకా మనకే ఆ వచ్చిన తర్వాత ఇంకొచ్చిందంతా మనకే వస్తుంది
ఓకే అట్లా ఎవరైనా అడగొచ్చినా ఆ పంట కోసం
ఆహా అట్లేదు అంటే కొన్ని స్పెసిఫిక్ ఆ క్యాస్ట్ అలా ఉంటుంది
మ్మ్ హు
అలాగా అలాంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఆర్ డీటి వాళ్ళు అట్లా అప్పుడు హెల్ప్ చేసినారు
ఓకే
అలా అందరికి చాలా మందికి క్కు ఇక్కడ మా అంటే మామిృతి
ఓకే మామిడి ఇప్పుడు ఎండాకాలం బాగుంటుంది
అవునవునండి ఇప్పుడు రేటు కూడా బానే ఉంది
ఆ మామిడి రేట్లు బాగా ఇంకా సీజన్ కదా ఇప్పుడు బాగా
ఆ అంటే మీరు ఇలా ఇప్పుడు కలుందర్ కాయి అలా బెట్రా అండి అలాంటివి ఏమనా ఇప్పుడు సీజన్ కదా ఫుల్ రేట్ ఉంటాయి కదా సమ్మర్ ఎక్కువ
అవి కొంచెం పెట్టుబడు ఎక్కువ అవుతుంది ఇప్పుడు అరటికే ఎక్కువ అయింది కదా మళ్ళీ అది పెట్టాల అనుకోలేదు
అవునా
ఉమ్ అరటికి చనా ఎక్కువ అయింది పంట వస్తుంది బాగా వచ్చిన ఇప్పుడు లాభం వస్తుంది బాగా
అవునవునండి అరటి పండకి అంటే నష్టం వస్తే అలానే చానా నష్టం వచ్చేస్తుంది లాభం వస్తే అట్లనే చనా లాభం వస్తుంది అంటారు అది మీరు
ఆ నిజమే అంతే వచ్చిన ఇప్పుడు ఒకసారి రేట్లు బాగున్నప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది మామూలు పెట్టుబడి అంతా పోయి మిగులుతుంది ప్రాఫిట్ బాగా ఒక్కోసారి కొంచెం రాదు అలాంటప్పుడు చూసుకోవల్ల
పెట్టుబడి కూడా ఎక్కువే అంటారు కదండి దానికి గీయి అంటే ఎరువులు ఆ
ఉంది
అంటే మీరు ఎలా మీ తోటలో నీళ్లన్నీ బావిన బోర్లా ఎట్లా ఎ
ఉన్నాయి రెండు బోర్లు నీళ్లుక వస్తా వస్తే రెండు నిమిషాలు వరకు మళ్ళీ కాలనీలు వాడుకోవచ్చు
ఆ కాలవ నీళ్ళ కూడా వస్తాయా
ఆ అవి ఇప్పుడు ఎండాకాలం రావు కొంచెం వర్షం వచ్చి
ఆ అంటే అరచట్లలకు ఇప్పుడు మీరు అంటే డ్రిప్ ఉప్పు సిష్టమా లేకపోతే పాదుల్ తోకి అట్లా
డ్రిప్పే పాదుల వల్లం అంటే నీళ్ళు కొంచం తక్కువ కద వేస్ట్ ఎక్కువ అయిపోతాయి అన్నట్టు మేము డ్రిప్పె యూజ్ చేస్తాం ఒక చెట్టుకి రెం రెండు డ్రిప్పులు పెట్టి నీళ్లు పెద్దగా అయినప్పుడు డ్రిప్ వైర్ ఇంక్ ఇంకొకటేస్తా
ఆ ఆ డబల్ డబల్ వైర్ వేస్తారా ఆ
ఆ అప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాయి, బాగుంటాయి చెట్లు.
అయినా ఇప్పుడు పా అంటే, ఊర్లలో కూడా అసలు నీళ్లు చాలా తక్కువ తక్కువైపోయింది. తోర్లలో అసలు పంటలు, మా సైడ్ అయితే నీళ్ళు తక్కువ అయిపోయి పంటలన్నీ ఇప్పుడు చినా చెట్లు ఉన్నాయి. ఇలాంటి వాటికి నీళ్లు కొంచెం ఎక్కువ కావాల.
ఉ ఉ నీళ్ళు ఎక్కువ కావాలి. ఇప్పుడే కొంచం వాడు ఎక్కు వాడు పట్టిపోయి కొంచెం బాగుండవు. చెట్లంతా బాగా
ఆ అవన్నీ చెట్లు ఇంకా, కొంతమంది నీళ్లు లేక, బోర్లు వేస్తే బోర్లలో నీళ్లు పడక
హ రైతు ఆ రైతుల పరిస్థితి కష్టం అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎండాకాలం వస్తే అంతే ఊర్లలో నీళ్ళ అన్ని దగ్గర తక్కువ అయిపోతాయి
ఆ బావులు ఉండే బావులు మొత్తం ఎండిపోతాయి ఎండల కాలం వస్తే వా వానలు సరిగ్గా రావు వానలు వస్తే అన్నా బావిల్లో కొంచెం అంత ఇంతో నీళ్లు వస్తే ఆ బా బోర్లలో నీళ్లు ఇంకుతాయి
ఆ ఆ ఇప్పుడు అట్లా లేదు ఈ కాలము నీళ్ళు తక్కువ అయిపోతాయి
పల్లెటూర్లలో కూడా ఇప్పుడు నీటి కొరత ఎక్కువైపోయింది
సిటీలో అంటే ఎక్కడ చూసి నా ఎండాకాలం వస్తే కష్టం కొంచెం
సిటీలోనే నీళ్ళ ప్రాబ్లము అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అన్ని సిటీలల్లోనే అనుకుంటే పల్లెటూర్లలో కూడా ఎక్కువ అయిపోతాంది
ఈ పంటలకి సిటీలో వాళ్ళు కష్టపడుత తంటరు మన ఈ పంటలు మనకి కష్టం ఉన్నట్లు వాళ్ళకి జాబులు కష్టం ఉంటుంది
ఆ
ఇక్కడ పంటలు బాగుంటుంది కొంచెం లైఫ్ సిటీలో కాకపోతే కొంచెం పనులు చేసుకోవాలి పంటలు వచ్చినప్పుడు బాగుంటుంది
సిటీలో ఏముంటుందండి ఇప్పుడు మాత్రం అందరు ఈ జనరేషన్ లో అందరు జాబులు జాబులు అంటారు అదే పల్లెటూరులో ఉంటే వచ్చిన పంటతోనే టెన్షన్ లేకుండా జీవితం సాగించచ్చు
ఉ అవును సిటీ కంటే
ఉ సిటీ లో ఏం కావాలన్నా ఒక చిన్న వస్తువు కావాలన్నా అన్ని కొనాలి అదే పల్లెటూరులో అయితే
మన కరివేపాకు మొత్తం ఉ అన్ని ఫ్రీగానే దొరుకుతాయి ఇక్కడ
మనకి లేకపోయినా మన పక్ నింటోళ్ల పండిన కూడా మనకి ఇస్తారు
కూరలు దొరుకుతాయి పల్లెటూలు ఫ్రీ గానే ఇస్తా ఉ
ఆ పల్లెటూర్లలో వేస్ట్ గా పశువులు కేసే తిండి కూడా టౌన్ లో కొనాల్సింది
ఆ అవును పండగలోస్తే ఆకులు కొనాలి అన్నీ కొనాలి
అవునండి చానా కష్టం టౌన్ జీవిత తవ్వంటే
ఆ పల్లెటూర్లో బావు కొంచెం బాగుంటుంది రేపు మళ్ళీ పని ఎక్కువ ఉం పుట్టుందిమాకి మళ్ళీ రేపొస్తారు
అవునాం అంటే అంటే ఇప్పుడు ఎరువు తోట్లేకి తోల్నారు
అది అయిపోయింది చెట్లకేసి చెట్లు నాటినాము అవి ఇప్పుడు దానికి ఆకులు పెట్టేది ఇంకా పెండింగ్ అది ఖర్చ చేయాలి ఫస్ట్ వేరే ఊరు నుంచి కొనుక్కుంటాం అవి అయి
అవునా ఈతాకులు కొన్కు
మ్ అవును మా ఊర్లో చే లు లేవు అవి కూలోలుతో కొట్టియాలి కదా వేరే ఊరిలో మామూలుగా కొట్టియ్యల్ల కదా వేరే ఊర్లో మాములుగా ఇట్లా ఆకులు కొట్టి మోపుల ప్రకారం అమ్ముతారు ఇంతని అవి తెచ్చుకొని దాని మళ్ళా రెండు మూడుగా కట్ చేసుకొని దానిలో పెడతాం
మూరడు మూరడు అంతా కట్ చేసుకొని చుట్టుగా చెట్టు చుట్టుకారం మూడు మూడు ఆకులలా పెడుతుంది
ఆ అంతే మాది కంటే చిన్న చిన్న చెట్లు కదా చెట్లకి సరిపోయే అంత
ఆ
హమ్ అవి పెద్దగయ్యేకొద్ది ఇది బాగుంటుంది పంటలు వస్తే అరటి పంట
కొన్ని చోట్ల చూసినానండి వేపాకు అంటే వేపాకు పెట్టి ఇట్లా న్యూస్ పేపర్ అలా కూడా పెడుతుంటారు
ఆ అది పెట్టొచ్చు కాకపోతే దానికంటే కొంచెం గాలి ఇదే బెటర్ అని మేము అనుకుంటాం
అవునా ఇది కూడా సేఫ్ తిని అంటే చుట్టూ ఆకులు ఉం
మ్ గ్యాప్ లో కొంచెం గాలి రావాలి ఎండ నీళ్లు ప కింద బాగుంటుంది తేమ ఉండి
ఆ
హ్మ్ సాయంత్రం పూట్ల బాగుంటుంది గడ్డికి పోవల్ల పశువులకి గడ్డి మేమే తీసుకొచ్చ
ఆ అంటే మామూలుగా సొప్ప అలా ఉంట్ టయ్ కదండి మిషన్స్ అట్లా మీరు ఆ పద్ధతి ఏమి యూజ్ చేయరా
ఆ చాప్ కటింగ్ మిషన్ ఉంది ఇవ్ మేము మామూలుగా ఒట్ టిగెట్ వేసినప్పుడు ఏం యూస్ చేయము పచ్చిది చాప్ మామూలుగా గడ్డి లేనప్పుడు ఆ సొప్ప ఆడిచ్చయడానికి మాత్ త్రము అది కటింగ్ మిషన్ వాడేది
ఓకే
పని చేేస్తుంది మనమ అయితే అంత కట్ చేసేకి కష్టము అవేమంటే దాంట్లంత వేస్ట్ అయితే పశువులు సరిగ్గా తినవు కట్ చేయడం వల్ల కొంచెం బెటర్
కట్ చేస్తే వేస్ట్ అవ్వకుండా
ఉ ఎరువు కూడా తొందరగా కుల్లుతుంది మనకి ఇప్పుడు ఒకవేళ వేస్ట్ అయినా పశుల తింటాయి కొంచెం మిగిలిండేది ఎరువు చేసుకున్నా మనకి తోట్ లేకి బాగా ఉపయోగపడుతుంది
అవునవును హ్మ్ ఏదైనా పల్లెటూరి జీవితమే బాగుంటుంది
ఇది పాలు బాగా పచ్చి గడ్డి తినడం వల్ల పాలు బాగా ఇస్తాయి ఆవులు
అవునవును హుం
ఇంకా పావులు రెండున్నాయి ఒక గేద అది మళ్ళీ దూడలు సాయంత్రం టైం దాన్లీ తొలుకొని పోతాము గడ్డి అక్కడే మే మేపేకి
ఆ
నాకు టైమ్ ఆ పోతాంటే పని మామూలుగా పనులు ఎక్కువ ఉన్నప్పుడు పోతాంట పని లేనప్పుడు అవసున్ పూల్లోల్లు చేస్త్ ఇట్ల ఏకు పనింది అని నేను నాతో అవసరండేదంటే కుళ్ళోల్
అ
ఒకరు కాని పని గన్నప్ ఇప్పుడు ఏమన్నా పాల్ చేయిచ్చేకి వేరు వేసాకి ఇట్లా
అంటే మీరు ఇట్లా టెక్నిక్ అట్లా సిస్టమ్స్ ఏం యూస్ చేయరా ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని మిషన్స్ కల్ప్ తీయడానిక్
అవన్నీ లేదు అవి మామూలుగా ఉం ఈ కాకపోతే మేము కొంచెం ఎట్లైనా మనుషులతోనే వ వరి మిషను వరి కొపిచ్చేకి ఇగ అది వాడతాం పెద్ద మిషన్ తప్ప ఇంకా మామూలుగా మనుషులతోనే చేయిపించుకుంటాం ఎట్లయినా ఒకటే ఖర్చు అవుతుంది కొంచెం మిషన్ వల్ల మనకి పని బాగా జరగదు కొంచెం మధ్యలో గెడ్డి ఎంతా మిస్ కావడము మనుసులిస్ట్ వినట్టు ఉండదు అని
అంటే బాగా అంటే కులోలు బాగానే వస్తారా అండి అంటే తక్కువ ఆ కూలోలు మేం రామ్ మేమ్రామ్ అంటుంటారు కదా
కూలోలు పర్వాలేదు దొరుకుతారు మామూలుగా ఒకరు ఉంటారు కదా మేస్త్రి వాళ్ళకి చెప్తే వాళ్ళు పిలుచుకొని వస్తారు సార్ పది మందిట్లు ఎంత మంది చెప్తే అంత మంది వాళ్ళకి మనం కొంచెం కుళ్లు ఎక్కువయచ్చు
ఎవరికి అవునులే అవును
వాళ్ళు పంపిచి పిలిచి చెనేవాలకి
ఉ
సరే అండి మళ్ళీ ఎప్పుడైనా ఆ చెప్ప పండి
ఇప్పుడున్న ఎండలకి ఇలాంటి చెట్లు ఇవి చాలా స్మూత్ కదండి అరటీ చెట్లు ఇలాంటివి
ఆ స్మూత్ కొంచెం బాగా చూసుకోవాలి
ఆ సరే సరే అండి
సరే అండి మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు
ఆ సరే సరే